ఆ అక్క
ఆ ఏం చె వత్తనార
ఆపగానే ఏత మక్క అన్నం తిని పెడతా తిన్నదాకా పాపతిన పెట్టిన ఇంకా రాలే బాబ
ఆ
వచ్చినాకా
ఊ
చూడక ఉండనా వచ్చున్నావా వచ్చినవా
రాలే రా వత్తాండట
ఇతనా
ఊ
పొద్ద్దడదనా ఉ కర
ఆ పొద్దర్ద ఉన్నద్ర ఈక బా ఎంత అంతంద మాత్రం నిం ఆ తింట తింటాడు లేకపోతే అట్లే పంటడు తినను తినను ఆ సక్ తిన్నాడు అన్నం తినడు ఆ పొద్దున్న ఇంత తింట తింటాడు ఇక సాయంత్రం అయితే అసలులే తినడు ఆ చిన్న పొరగాలు తిన్నట్టు తింటాడు
ఊహు ఎం చేతన్నావ్ మరి
నద ఎవళ ఉట్టికి ఈపాటి దాక టీ వి చూసుకుంట కూసున్న ఇంట్లా ఇగ వే వా వేరేటోల్లోచి కూసున్నరు టీవీ వాళ్ళు టీవీ చూసుకుంట కూసున్నారు ఇక నేను పైకి ఎక్కినా ఉ పైకెక్కి ఉట్టిగనే ఉన్నా ఇగ
ఎన్ని రూమ్లక్కా రెండ్రుముల మూడ్రూమ్లా
రెండు రెండు రూములు హాలు బెడ్రూము చిన్నగా కిచెన్
చిన్నగిచనా
ఆ లోపల అటాచ్ బాత్ రుమ్ ఉన్నది బయట అటాచ్ ఉన్నది బయట ఉన్నది లోపల ఉన్నది అన్న
ఓరనస్తే ఫ్రీగుంటరా
ఆ ఫ్రీగానే ఉంటదిరా కాకపోతే చిన్నగుంటాయి రూమ్లు అయితే చిన్నగా ఉంటాయి మా ఇద్దరికయితే సరిపోతది ఆ కానీ ఒందు ప్లేస్ కున్నది గేటు సపరేట్ గా కాంపౌండ్ వాలు ఊ మంచిగనే ఉంటాయి ఇక మా ఇద్దరిక అయితే మంచలా సరిపోతుది ఆ బయట బ బయట బండలే మొత్తం తమ్ బండలే ఇంటి ముంగట మన లెక్క సిసి రోడ్డు ఉ గేట్ ఇగ సపరేట్ ఇల్ అన్నట్టు
సపరేట్గా ఉంటద ఇంక ఎవరనా ఉండరా అ రెండుగా మీరే ఉండరా
అంటే
అంటే ఒక ఫ్యామిలీ అంటే పైన అంత
ఆ అంతస్తులు ఏం లేదు ఒక్కటే ఇల్లు ఒకటే ఇల్లు సపరేట్ ఇల్లు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఆ కార్ బెట్కోడా ఆ కార్ పెట్టు లేదు లేదు ఒక్ సొంతమైగా ఇల్లు కార్ పెట్కోడానికి కూడా ఉన్నది కార్ పెట్టుకోవడానికి కూడా ఉన్నది దానికి కూడా ఒక గేట్ ఉన్నది
అవునా గట్లనే ఉండాలి ఫ్రీ ఉండాలి
ఇగో పొత్తలది వెట్టుకొద్ర పొత్తతుల పెట్టు కుంటే ఇబ్బంది అయితది మళ్ళా ఓనర్ వొళ్ళు ఉన్నారా అని ఇబ్బంది అయితుది హలో
అ
హలా హలా ఇలా హలా
అకా
ఆ ఇబడతలేదారా
వినపతుంది వినపడుతుంది
అంతేనా ఇగ మాది మాకే సపరేట్ ఇగ అందరు చాలా మంది ఇక్కడ మొత్తం అందరు రెంటుకుండేటొల్లె
ఎక్కడ అడ్రస్ ఎ కద అంటే ఐ మీన్
ఇప్పుడు ఆ ఇప్పుడు క్కోల ఉన్న చూసినం అది దాటి ఇంక ముందుకు రావాలా ఆ రస్ అక్కలా దాటిక ఇంక కొంచం ఇంక కొంచెం ముందుకొస్తతే ఆరిస్కాడ దిగి మళ్ళీ అట్ నుంచి ఇటు లెఫ్ట్ కు రావాలన్నట్టు హ్మ్ దరగల కన్నా అంటే ఇట్ లోపలి ఉంటది కొ గా మన పల్లెటూర్ లెక్కనే ఉంటంది రా ఇటు మొత్తం ఆ పల్లెటూర్ లెక్కనే ఉంటది చేయలేదు ఇ బాపు వొత్తనే
బ మాయ్ కొత్త
పెద్ద బాపు అమ్మనే చేతే అంట నేనున్న చేత్తా
మా కోడలు అయిపోయినా మ
ఇదయాల కోడాల ఈడ చేస్తేనే మాట్లాడారా ఆడ చేస్తే ఏం మాట్లాడతారు
అంతే అన్నారు
ఆ ఇగ ఆడికి పోతే అసలు వాళ్ళ ఇంటి కాడలేరుంట అంటారు ఆ వాళ్ళు సక్కగా మాట్లాడ ఆమె సక్కగా మాట్లాడదు వీళ్ళు వీళ్ళింటి కాడ ఉన్నారంటారు వాళ్ళింటి కాడున్నారంటారు ఇదంతా ఎందుకు సప్పడ చేయ కొం ఉంటాయిపోడుతుంది వాల్లాడిపోతు వాల్ లేర్
ఇప్పుడు మీ అత్తమ్మ అంటే మీ బా వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిలా అన్నదా
సార్ జేశిండు ముగ్గు బోషి
బ బేస్మెంట్లు లేపిల్లా బిల్లులు బిల్లులు మంచిగా పడతాయా
పాలకే ఒక అంటే ఏమో పడ్డ పడ్డది కావచ్చు వాళ్ళ ఎక్కడ మేస్త్రి పనే మేస్త్రి
అహా ఈరోజన్నా పోచ్చా
ల్ల ఉండదా
మెటీరియల్ తెప్పించుకోవచ్చు కానీ ఆహా ఒక నొకరు పెట్టుకోనైనా ఒకల్లు
అయితే బావ వేరేటోల్లకి చిన్న ట వాల్లే గానీ ఆ ఒక్క మెటీరియల్ మనం తెసు పునం మొత్తం వాల్ల
అహహా అట్లా మాట్లాడుకున్నారా ఇగె ఎట్ల అయినా నయం అయ
ఇగ వచ్చినా రాకున్నా ఏదని వాళ్ళకి టన్నట్టు కట్టినాంక మెటీరియల్ తెచ్చకు మెటీరియల్ దెచ్చుకున్నాం అనుకో ఇగ ఎంత అయిన ఇగ వాల్లదే
ఆ ఏవన్ అడిగిండా వాడు బావనిట్లా అడిగండ
ఏమని
డబ్బులు
బావన బావన అడగలే బావన అడగలే కానీ మా అత్తమ్మదే అదేంటిది నల్లప్పుూ గుట్టలగల్సి ఉండదా అది గూడా వెట్కున్నా
అది అది కుదవ పెట్టినవా అది కుదవ పెటుకుంటే ఎంత అత్తయ్ గ అంత ఉడతా లక్ష రోలక్షలుంత
ఇక్కడ వచ్చినాయి అప్పుడు ఊర పెడితే డెబ్బై వేలేమో వొచ్ చినయ్ డెబ్బై వేలుమో తీసుకున్నట్టున్నడు కుదబెటుడుదరా ఎక్కువ తీసుకు పోవద్దు అమ్మను అమ్మడానికి అయితేనేమో ఎక్కువ తీసుకుంటే ఏం కాదు
ఆ
వట్లా
అట్లయిన మంచిదే
ఇప్పుడు ఆయిగడతాడో కట్టడో బావన్ టడు కదా ఆ పైసలు పెట్ టి మనం తీసుకుందాం అంటే మనం తీసుకు కుంటాం కరెక్ట్ రేపుడు కళ్ళ మళ్ళ నాది నాకు కావాల అంటే నేను పైసలు పెట్టి నేను పిచ్చిదన్నయి ఆ న్నాన్నే అన్న
ఇప్పుడు పొలం వీట్లు ఏం లేరా అక్క
పొలం ఉన్నదిరా
ఆ ఈ రిజిస్ట్రేషన్ వల్ల పేరు మీద ఉన్నవి కదా
అది ఎవ్వళ పేరు మీద ఉన్నాయి వాళ పేరు మీద లేదు మా మామయ్య పేరు మీద ఉన్నది
స్టేషన్ చేయించుకుంటే దానికంటూ క్రాప్ లోను దానికో దీనికో యూజ్ చేసుకోవచ్చు కదా మరి కాదు ఇప్పుడు అ అట్లనే ఎన్రోజులని చూసుంట
మ్ మరి నేను నేను నేను అన్నా కదా అవన్నీ పంచుకొనే దేని దానికి పంచుకొని ఎవళు వాళ్ళు చేసుకుంటే కనీసం మాదన్న అదేంటిద్దల్తా బందా అవి పడతాయి కదా అవి పడతాయి కదా అట్లాన అంటే ఆ రైత్ టువాళ్ళు ఆ అవి పడతాయి అనంటే ఏ బాఏడింటడు ఆడిగిపోతే ఆయనే లోకమే వేరు ఊ ఓ మనిష ఉన్నదాను కూడా దూ ఎప్పుదున ఎప్పుడో పోతడు ఎప్పుడో ఒత్తడు
ట్లే అట్లని కాదు కాని మన భూమి మనం చేసుకుంటే బెటర్ కదా
అంత ఆలోచన ఉంటే ఎప్పుడో ఇప్ పాటికి ఇల్ కట్టుకోక పొదుమ
ఇల్లు కట్టుకుందురు పోదా కాదక్కా రేపొద్దన పొద్దన ఖర్చులు అన్న ఎకువనయి
ఇగ మరి ఏం చెత్తాం రా అది బావకున్ నాలు ఇప్పుడు నేను నేను ఎంత చెప్తే ఇప్పుడు నేను అ అంట అంటాడు కదా నీగ నేనే ఏం చేయాలి మ నువ్వు తెచ్చి పెడతావా అంటాడు
ఇ మనం తెచ్చిపెట్టడంంలో అయితే అయిన ఎందుక ఆ అట్లనే కాదుగానీ ఆయనకే అర్థం కావాలి
ఇక ఇగో ఇప్పుడు నేను చెప్తే కోపం మొత్తం ఇవళ కైనా అనుభవ ఇతనే ఇల్తుది
అది కూడా నిజమేలేగానే
ఇప్పుడు నేను దవి మరి పంచుకుందామ అంటే నువ్వు మీీటికా నుంచి తెసినవా నువవైతే
అదిేగా
అట్లాంటేనేే నేను సప్పుడే కూకున్నా కాదరా
అంతేనా
ఇ వాళ ఏమైన్నా చేసుకున్నా అ చెప్పుడు ఇల్లొల్లి పంచేదు నాకుొద్దని నాకు అసలు ఇల్లొల్లి పంచేదులు అంటే భయంమవుతుది
ఎద పిచ్చలేత్తంది
వాళ్ళు ఏమన్నా చేసుకొని ఎ ఇట్ ఆయన తెలివి ఉంటే ఆయన తెలుగుతోనే తెచ్చు కుంటాడు లేకపోతే మొత్తం వాళ్కి ఆప డు అని అనుకున్నా నువ్వు కూడా పోయి అక్కడనే ఉండు వాళ్ళకి అన్ని ఇంచిి వాళ్ళకి సేవ చేసుకుంటు ఉంను అన్న
అట్లా అంటే ఏమంటాను
ఏమంటాడు ఏమనాడు
ఇకేనా
ఇప్పుడు ఏందిరా అందరికి పెట్టి పెట్టి పెట్టి ఈడి ఈడికొచ్చి
ఏ మనకు ఉన్నప్పుడు ఏ మన వాళ్ని అనుకుంటాం మన వాళ అనుకుొని పెడతాం కాని తర్వాత మనకు అర్ధంమంది
రా సరే మనకు ఉంటామే మన వాళ్ళని మనం పెట్ మొత్తం కావచ్చు కానీ వాళ్ళ కూడా ఉండి ఎదుటిళ్ల
వాళ్ళకి కూడా ఉండాలి అప్పుడు చూసిన నేను బావ వాళ్ళ అప్పుడు ఇప్పుడు బావకు అట్ అనప్పుడు వాళ్ళ అన్నచ్చినప్పుడు అళ్ ఇక్కడ నిలబడితే సేమ్ బావ లాగానే ఉన్నాడు అగనా బాగావాల అన్నేనా అన్నేనా అన్నేనా అని చూసిన చూిన చ చూినా అరే కరెక్టే లాస్ట్ క పెద్దామని అడిగిన
ఆ
అదే వాళ్ళ బావే అ వాళ్ళ బావేరా అని చెప్పింది అదే పెద్దమ్మా కొంచెం సే ఉన్నా అ బయ్యం నేర్చుకున్నారాక
తెచ్చుకున్నవరా
మూడు నెల ఒకసారి తెచ్చుకున్నారా పెట్టుకుండాలా మరి తింటాలా ఏ మంచిిన ఉన్నాయి అక్క మేము కూడా అదే తింటాల మబ్బుతో మంచిగా తాదను మంచినే ఉంటాను క వాటికేమైంది ఇప్పుడు అవి మేము మండించిన పొలం వాటిలో నేనే
ఆ ఇప్పుడు మొన్న అత్తమ్ అత్తమ్మళు యాభై కిలోలేకిల్లు యాభై కిలోలుస్తా ఆ యాభై కిలోలు ఎస్తా ఇక యాభై తి పుడున్నా ఇంక ఇవి సీలు తీయలేదు
శిల్ అలా శలలా
ఇక అవ అయిపోయినాక ఇసీలుిద్దామ అని ఇ అవి దగ్గర పడ్డాయి అయిపోయినాయి్
మా మాకు మీ మందా మళ్ళ సరిపోనతాయ్
ఆ మన వరక అయితే సరిపోతాయ్
సరిపోతాయా
అయో అప్పుడు కొనుక్కునేది ఇది లేక వందికు ఇరవై అయిదు వంద మొందలు బయట కొనేది
అక్క మళ్ళీ ఫోన్ చేస్త
ఆ సరే తీరా ఆ సరే ఉండు
అ